హలో
ఆహ
చెప్పు
నీ దగ్గర నెట్ లేదండి అదంటవు ఇదంటవు లాస్ట్ కు ఫోన్ తెలి చెత్త ఏంది
అవి విచార్్ చేసుకున్నా అని చెప్పా
మరి డబ్ప్పులు లేనప్పుడు ఎందుకు చేసుకున్నావు నువ్వు
డబ్బులు లేనందుకు
ఎందుకన్న అక్కౌట్
నైన్టీన్ పాయిట్ సెవెన్ ఫైవ్
నా అకౌంట్లో ఎంతూనాయ్ తెల్సా
ఆహ
ఫిఫ్టీన్ పాయింట్ టూ ఎయిట్ ఎంతనో ఉనాయి నక్ గుర్తులేవ్
నేను చెప్పింది కూడా నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంట్రెడ్ నైన్టీన్ అయిపోయినా
మరి ఇవ నాదతన్నా ఆహ
ఆ
దని ఆటోకిస్తా మరి
ఇతానా
అప్పుడు ఎక్కడ నుంచి వచ్చినవు ఇత్తయ్
అప్పుడు సన్నది అప్పుడు
తిన్నావా మరి ఏమన్నా
తిన్నా
తిన్నా అదే కూర నా
ఆ
మరి సోయ వండుకొనివేనవా
ఆ
అహ అయితే నేను అనుకుంటాన చెప్పల్లా
ఏం అనుకుంటనావు
పొద్దుగాల తనత్తు కత్తి వట్టి కోయ్
ఆ
సాయంత్రం నాలుగు గంటలకు బయటికి వచ్చి ఉండు ఉ పోదాము అనుకుంటనా
పొద్దున ఎటు వోతావ్
ఇక్కడ మా దగ్గర శివాలయం కి
ఆ
హ్మ్ అక్క నేను ఇద్దరం కలిసి పోదం అనుకున్నాం
ఆ
సాయంత్రం ఆడ ఊతాయి కొద్ది ఇంగ
అం
సరేనా
ఏంటిది
సరేనా
దేనికి
పోదమా
పోదమా
చెప్పే సివిల్ డ్రెస్ వేసుకొచ్చుకుంటున్నావా
మీ ఇష్టం
నా చెప్పు
నేనేం చెప్పా
నువ్వు ఏం చెప్పకు ఏం చెప్పకు అట్లా నోరు మూసుకొని కూర్చో
ఆ
అవును నువ్వు వచ్చే టైం కి అది అయ్యితుందా కాలువ
అన్నీ
కాలమాల అయిపోంద నువ్ వచ్చి టైం కి
కాలే
ఉ మంచిగా అ లోపల పెంట పెంట అయినట్టుంది
కానీ
ఉ నిద్రొస్తుందా
అవును
పండుకుంటావా
కొడుగోలుగా
కాసేపు అయినంక పడుకుందువులే
హ్మ్
ఇంకేంటి మరి ఇంకేంటి ప్లాన్స్ ఇగ నువ్వు సౌరబ్ సార్ నీ అడిగినవ పోవాలి అని
అడిగా
అడిగినావా అయినా మనకే రేపు హాలిడే లేదు వాళ్ళకి ఎట్లాచిల్లు హాలిడే
కంపేర్ చేసి చూడొద్దు ఎప్పుడు
ఇది మన కొప్పలదర్ది కాదా
ఎవరు చెప్పిళ్లు
అడుగుతాన నేను నిన్ను
కాదు
ఆ ఉమ్ ఉంటు మొన్న ఊత మన్నె రమ్మన్నర అయితే
ఆ
అ పోదామని
పోదామనే
ముప్పై ముప్పై అన్న ట్వంటి సెవెన్ అన్నా అంత ఇత్తె పో లేదంటే అవసరమే లేదు అదా చెప్పుడా నేను నన్ లేదు అక్కడ ఆ ఆ ఆలా జీ ఏ ఏమంట మాట్లాడు
నేను ఏమంట ఏం అనా
అవును కడుపు నిండిపొద్ది కదా
ఆ
నువ్వు అంత తిన్నా కూడా అన్నం ఎట్ల తిన్నావ్
ఖరాబ్ అయితుంది అని తిన్న
పొద్దున పో తినలేదా
ఖరబాయిద్ధి
ఉమ్ కానీ ఎండాకాలం వచ్చింది మీరు మీరు ఇట్లా ఇష్టలా అన్నం చీమలు వడితే ఎండలో పెట్టల మీరు
సీమలు పట్టుకు పోయేది
ఎందుకు మా క ఇంటికాడా
ఇంటి కాడవెడుతా
ఆ సరే అంట అ
ఆ
పొద్దున్నే వండుతాం అప్పుడుకప్పుడు చీమలు పడుతాయి ఎండాకాలం
ఆ
రెస్పెక్ట్ ఇస్తాలే నువ్వు అసలు
తెంచుకోవాలి
అన్న నిల్సుపోవాల
అ
నను మరి చ జాదరగా ఎప్పుడు పోతుాను
అమ్మా నాప్పుడు
హద
ర
జనవరిలో ఫిబ్రవరిలో ఎ మార్చి లో పోతామ మార్చి లో అయిపోయింది
నాకే కొంచం టైమ్ పడుతు
మీపున్నా ఉత నా
ఆ
అయ్యేయో ఎడికిడికి పోతల మర
అన్నటి పోదు
న అమ్మనాన ఏమన్నా అడుదులుసా
చలో
ఎందుకు ఫోన్ చెప్తులే నాన్న అంటే నువ్వు బస్సు లోన్నా కావచ్చు అందుకే చెప్తున్నా నేను అని అన్నాడు
ఆ
బితికి ఏ బస్సులు ఉంటా అనడలేనంటే ములుగు బస్సులా అని అన్నాడు ఎందుకుంటే అనేసి అడిగితే నేను అత్తా అన్నావు కదా నువ్వు భద్రాచల్యం పోదామన్నావు కదా అన్నాడ
ఆ
రాలేదు నాన్న అన్నడు అయి తినద అని ఆ అత్త అన్నో కదా అత్తనో కావచ్చు అనుకుని అందుకే చేయలేదు ఇను అన్నాడు
హ
పో చెపోతుండడి మ త నకు జగిన అంట బా ఇష్టమా చరాక
రెండు
ఆ రెండు
ఆ
మల్ళ దో మల్లే ఎార
హలో
అమ్మా నా కూడాతే పొట్టు పట్ మ బ మలు
హ
ఇప్పు కరంట పోతే ఎంతకాల అ చక్కలనడు తెలేదా
ఆ
ప ఎట్లా మరి పలా మప్పు అయిపోతు
పడు పోవాలగా
ఉ ఇకే మరి
చెప్పాల
ఓంది చెప్పడానికి ఏలేదు
ఆ
ఏమున్నది ఏం లేదు అంటున్నా
ఆహా
అ బా
ఆ
అ మంచిగా మంచిగా మనలం రేపుల్దైతే ఇంటికాల
ఆ బాయ్